హలో
హలో
ఏం చేస్తున్నావు
వున్న అలా పడుకుని
తిన్నావా
ఆ తిన్నా మీరు తిన్నారా
తిన్నాను ఏం తిన్నావు ఏం తిన్నావు
ఈ రోజా ఈరోజు కోడుగుడ్లు కూర
అవునా
మీరు
మాది ఈ రోజు పప్పుచారు దోసకాయ పచ్చడి ఇంకా బద్ చి
ఉహు దోసకాయ చట్నీ దోసకాయ చట్నీ కూడా చేసామండి మేం బట్టదే మేం తినేసరికి అయిపోయిందండి నేన్ హోస్టల్ లో ఉంటనూ
అవునా వే హాస్టెల్ అయితే మీకు సెల్ఫ్ కుకింగ్ ఉండిద్ద
అహ అంటే ఇంతముందు ఉండేదండి దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇటీవల గ్యాస్ ది ఇష్యూ వచ్చింది కదండి ఇంకా దాని వల్ల అది తీసేసారండి
అవును మా సైడ్ కూడా చాలా ఇష్యూస్ అ చినయండి గ్యాస్ ప్ర ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ గ్యాస్ రేట్లు పెన్ చేయడం అండ్ అసలు దొరకట్లేదు గ్యాస్ కూడా
ఇలానే ఇంత ముందు ఉండేది సెల్ఫ్ కుకింగ్ ఆ తర్వాత ఇంక అట్లా వచ్చిందని చెప్పేసి తీసేశారు ఇంకా మళ్ళి ఆ ఇష్యూ సాల్వ్ అయి చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ పెడతము అని అన్నారు మరి
జస్ట్ కుకింగ్ ఉంటే మనకి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అడ్ హాస్టల్ ఫుడ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా తినడం
ఇంతకు ముందు మంచిగానే చేసేవాళ్ళు కొంచెం తినేటట్ బట్ అప్పుడప్పుడు అలా చేస్తారు
అన్ని హాస్టల్స్ అంతే అండి
మీరు హాస్టల్లోనే ఉంటారా అండి
అవును హాస్టలోనే ఉంటా నేను కూడా అక్ మా హాస్టలో కూడా ఫుడ్ అలా అలా ఉంది అంటే ఒక రోజు బాగుండిది ఒక రోజు బాగోదు
ఊ ఏ ఏరియాలో ఉంటారండి మీరు
నేను దగ్గరే అండి మా ఆఫీస్ కి దగ్గరే ఉంటా
మీర్ వర్క్ చేస్తారా అండి
అ
అ ఎందులో జాబ్ చేస్తారండి
నేను ఐటి అండి
ఓకే ఐటీ కంపెనీ లో చేస్తారా అండి
అవును ప్రెసెంట్ వేకెన్సీస్ కూడా ఏం లేవు ఎందుకంటే అన్ని వేవ్ ఆఫ్ ఫాక్త్ అయిపోతున్నాయి సో అందరు తీసేస్తున్నారు జాబ్స్ కూడా కష్టంగా ఉంది అది చెప్తున్నానండి జాబ్ చాలా కష్టంగా ఉంది ఈ వేకెన్సీస్ ఉండట్లేదు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు అండ్ ఇంకొకటొచ్చి ఇరాన్ కి సంథింగ్ యుద్ధాలు జరుగుతున్నాయి సో అది ఒకటి బట్ ల్ పెరిగిపోవడం గ్యాస్ ప్రాబ్లం సో చాలా కష్టమయిపోతుంది ట్రావెలింగ్ కి కూడా
మీరు రోజు ఎలా వెళ్తారండి ఆఫీస్ కి బై వాక్ వెళ్తా పోతాయి లేకపోతే నడుచుకు ఓకే ఇది సార్టీ సి ఎల్లో వెళ్తారా అండి
ఆ అవునా అవునండి ఫ్రీ బస్ లోనే వెళ్తాను
ఒకే మీది తెలంగాణనా అండి
ఆ అవునండి తెలంగాణలో ఇప్పుడు రీసెంట్గా ఫ్రీ బస్ పెట్టారు కదా సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ
ఒకే ఆ లేడీస్ కి కద అన్ని పట్టింది మరి
అవును సో మాకు యూజ్ అవుతుంది అనమాట కాకపోతే చాలా రష్ రష్ నీట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం అది అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి
ఫ్రీ బస్ కదండి ఇంకా జనాలందరూ ఇంకా దొరికిందే సందు కదా ఇంక అలా నరికేస్తా ఉంటారు
అవును
ఉ
మీరేం చేసుకుంటారు
ఏమి ఏం చేయ్యండి ప్రజెంట్ అయితే కాలినే జాబ్ కోసం వెతుకుతున్న ఆ జాబ్ కోసం వెతుకుతున్నమండి
ఓ లింక్డ్ ఇన్ నౌకరీ అలా ట్రై చేయొచ్చు కదా లైక్ పడుతూ ఉంటాయి జాబ్ అయి సెన్సెస్ మీకు యూస్ఫుల్ అవుతుంది
అదే ప్రజెంట్ అదే చేస్త సో న్నాం అన్నింటిలో ప్రొఫైల్ అప్డేట్ చేస్తున్నాము ఏదన్నా వచ్చిందేమో చూడాలి మరి ఒకప్పుడు ఇంకా దీనికోసం రక్తాలు చిందించామండి
ఓకే అంటే కష్టపడాలి కదా సో జాబ్ వచ్చేదాకా కష్టపడితే తర్వాత మీరు పీస్ఫుల్ గా జాబ్ అనేది కంటిన్యూ చేస్త తీసుకొచ్చు ఏదనా సరే ముందు కష్టపడితేనే కదండి వచ్చేది
అది కూడా నిజమే అండి
సో కొంతకాలం సో ఇప్పుడున్న ప్ర అంటే ఐటీకి ప్రిప ప్రిపేర్ అవుతున్నారా లేదా నా నైటీ కి ప్రిపేర్ అవుతున్నారా
ఐటీ కి ట్రై చేస్తున్నాం ప్రజెంట్ అయితే బట్ అది తర్వాత ఏమైందో చూడాలి అంటే ఇప్పుడు ఐటీ జాబ్స్ అంతగా రావట్ ట్లేదు కదా బాగా మంచిగా కాంపిటేషన్ ఎక్కువైపోయింది కదా
అవును
ఇంకా అందుకని చెప్పేసి
సో ప్రిపేర్ అవుతూ ట్రై చేస్తూ ఉందండి అదే వోచిద్ది
బట్ ఇప్పుడు కొత్త కొత్త లాంగ్వేజెస్ ఏఐ టూల్స్ ఇవన్నీ వ వచ్చేసినాయి కదా ఇంకా జాబ్ రావడం కొంచెం కష్టం అవుతుంది
అంటే జాబ్ రావట్లేదని డిసప్పయింట్ అవ్వకుండా మీరు కంటిన్యూ చేసుకుంటే అదే వస్తుందండి ఇప్పుడున్న టెక్నాలజీస్ ప్రకారం మీరు అడ్వాన్స్ ఏదైతే వచ్చిందో అవి నేర్చుకోవడం వల్ల మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది
లేదంటే గవర్నమెంట్ జాబ్స్కే ప్రిపేర్ అవుదామా అనిపిస్తుంది
అలా అయిన ప్రాబ్లం లేదండి గవర్నమెంట్ జాబ్స్ కొంచెం రావడం కష్టమే బట్ ట్రై చేస్తే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అది కూడా ఇప్పుడు మీరు అంటే మీకున్న స్కిల్స్ ఏం టి లైక్ అడ్వాన్స్ గా ఏమన్నా నేర్చుకున్నార ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్
అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కొంచెం కొంచెం వచ్చు
ఓకే అండ్ లాంగ్వేజెస్లో ఏమి ఏమి వచ్చు మీకు సి లాంగ్వేజ్ పైతాన్
ఒక కోర్స్ చేసామండి ఒక ఆరు నెల్లు సో మనకి ఇప్పుడు ఇంగ పైతాన్ మీద ఫుల్ గ్రిప్ ఉంది
ఓకే అయితే మీకు పైతాన్లో నాలెడ్జ్ ఉంది ఈ పైతాన్ కూడా చాలా యూస్ ఫులే అవుతుంది లేండి లైక్ పైతాన్ ఫుల్ స్టాక్ అంటే మీరు ఫ్రెంట్ అండ్ బ్యాక్ ఎండ్ అన్ని కవర్
ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ని హెచ్ టి ఎంఎల్ సిఎస్ఎస్ జావ స్క్రిప్ట్ ఇవన్నీ మంచిగా వచ్చండి ఆరు నెల్లు కోర్సు చేసాము ఒకటి హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి బిక్యూబ్ అని చెప్పేసి అడ మంచిగా చెప్తారు త్రీ అవర్స్ ల్యాబ్ అయ్యి కూడా ఉంటే మాక్ ఇంటర్వ్యూస్ ఎన్ని కండక్ట్ చేస్తారు మంచిగా
ఓకే అయితే మీకు నాలెడ్జ్ ఉంద అనమాట ఐటీ సైడ్
ఆ ఉంది ఆ ఉంది
స్ అవి కండక్ట్ చేస్తారు కదండి సో అలా ఏమి ట్రై చేయలేద
చేశానండి బట్ అవి ఎక్కువ అన్ని స్టార్టప్ ఫమ్మెలో వచ్చినీయండి అవి ఇంకా సో ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేయలేదు సో ఐ మీన్ సి కే ట్రై చేద్దామ్లే అని చెప్పి ఆగామండి
సరే ముందు మీరు స్టార్టప్ నుంచి ట్రై చేస్తేనే కదంటంటే వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని నీకు అర్థమవుతుంది తర్వా
అదే అండి ఇప్పుడు రీలైజ్ అవుతున్నాను చిన్న కంపెనీ లోనే జాయిన్ అయినా
మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత మీరు పెద్దదానికి ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది
ఉమ్ అవునండి అది కూడ నిజమే
ఒక అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా స్టార్టప్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది వర్క్ అనేది మీకు తెలుస్తుంది దాని తర్వాత మీరు ఎమ్ ఎన్ సికి వెళ్ళినప్పుడు అది మీకు ఈజీ అయిపోతుంది
అవును అదే అండి ఇప్పుడు అనిపిస్తుంది ఏదో ఒక స్టార్టింగ్ లో వర్క్ నేర్చుకుంటే తర్వాత ఎక్స్పీరియన్స్ అయినా చిద్ది తర్వాత నేర్చుకోవచ్చు వేరే దానిక కంపెనీ కైనా వెళ్ళొచ్చు
ఏదైనా సరే చిన్న దాన్ని నుంచే స్టార్ట్ చేయాలండి తర్వాత తర్వాత మీరు అది ఎక్స్పీరియన్స్ వచ్చాక తర్వాత మీరు వేరే దానికి షిఫ్ట్ అవ్వడం లేదంటే వేరే జాబ్ ట్రైల్స్ వేయడం సో అలా చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది మీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో జాబ్స్ అనేవి చాలా కష్టంగా ఉంది ఈవెన్ నాన్ ఐటీ కూడా చ చాలా కష్టంగా ఉంది ఎందుకంటే వస్తున్నారు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇంకా వస్తున్నారు ఇంకా జాబ్ వేకెన్సీస్ అని సో ఇవన్నీ ఉంటాయి కదా సో ఏదైనా సరే చిన్నదారి నుంచి ట్రై చేస్తేనే మీకు తర్వాత పెద్దది చేయడానికి పాసిబుల్ అవుతుంది
ఇప్పుడు అదే అనిపిస్తుందిండి ఏదో చిన్నదైనా జాయిన్ అయి
అవును ఎందుకంటే మనం అంటే ప్రీవియస్ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ జాబ్ చేయడానికి అంతా ఇంట్రెస్ట్ చూపించారు బట్ అప్పుడే ఎక్కువ వేకే ఉన్నాయి ఇప్పుడు ఏంటి అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు జాబ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు జాబ్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇంకేంటి అండి సంగతులు
ఏమో మీరు చెప్పాలండి
సడన్ గా వెదర్ చేంజ్ అయిపోతుంది
సరన్ ప్రజెంట్ అయితే కొంచెం కూల్ కూల్గా ఉంది వాతావరణం మీకెలా ఉ ఉందండి
టైం లోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కోల్డ్ చేస్తుంది ఫీవర్ వైరల్ ఫీవర్స్ అవన్నీ వస్తు ఉంటై
అవునండి నార్మల్ గానే మాకు కొంచెం ఎలర్జీ ఉందండి సో దానికి తోడు ఈ వర్షంలో ఉన్నామంటే ఇంకా మనకి
ఎస్ అవును కొంచెం కేర్ఫుల్గా హాట్ వాటర్ తాగుతూ ఉండాలి అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం రోడ్ల మీద జాగ్రత్తగా ఉండలి
ఉమ్
ఓకేనా అండి
సరే అండి ఎయితే
ఓకే అండి
ఉమ్ బాయ్